హ్మ్ ఆ వినిపిస్తాంది
ఇప్పుడు మీరు రీసెంట్గా చాలా మూవీస్ చూసింటారు కదా
అవును
కాస్త పక్కకొస్తారా మీరు రీసెంట్గా చాలా మూవీస్ చూసింటారు కదా మీరు రీసెంట్గా చూసిన ఒక కొన్ని మూవీస్ పేర్స్ నేమ్స్ చెప్తారా
ఆ నేను రీసెంట్ గా చూసిన మూవీస్ ఏంటంటే ఛాంపియన్ ఈషా ఇవి చూసిన నేను
అవునా మీకు టు తౌజండ్ ట్వంటీ సిక్స్లో కొత్తగా ఏమైనా మూవీస్ చూసారా
తౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే రాజసబ్ చూసాను
రాజాసబ్ చూసారా ఓకే మీకు ఇందులో ఫేవరెట్ అయిన మూవీ ఏదనా ఉందా
నాకు ఫేవరెట్ మూవీ కేజిఎఫ్
కేజిఎఫ్ ఆ కేజిఎఫ్ పార్ట్ వన్ ఆ పార్ట్ టూ ఆ
పార్ట్ టు
ఓకే ఓకే మీరు పార్ట్ టూ దాంట్లో ఉన్న యాక్టర్స్ ఏమన తెలుసా మీకు నేమ్స్ తెలు సా వాళ్ళవి
ఆ యాక్టర్స్ అంటే మూవీలో చెప్పాలా బయట చెప్పాలా
ఒరిజినల్ గా బయట ఏమన్నా తెలుసా బయ అయితే మనకు నేమ్స్ కాకుండా మనం ఏం చేద్దామంటే మీరు కాస్త స్టోరీలని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా నాకు మెయిన్ థీమ్
ఆ హీరో హీరో వాళ్లమదరు అంటే చాలా పూర్ అన్నట్టు వాళ్ళ హస్బెండ్ కూడా ఆమెనే బాగా కొడతా కొడతాడు అన్నట్టు అయితే ఆ ఆమెకి రిచ్ అవ్వాలన్న కోరిక ఉంటది అంటే హ్యాపీగా ఉండాలని కోరుకుంటేదని కాదు ఆమె అట్లానే నచ్చిపోతుది అయితే చచ్చిపోయే ముందు వాళ్ళ ఆ అమ్మకి వాళ్ళ కొడుకు మాటిస్తాడు ఏంటంటే ఆ ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తా అని చెప్పేసి ఒక మాటిస్తాడు ఏ దానికి కోసం మీరు ఏంటంటే మైనింగ్ అది గోల్డ్ మైనింగ్ చేసుకుంటా గోల్డ్ తీస్తాడు అన్నట్టు
ఓకే అది అన్నట్టు మనకు ప్రొసీజర్ మీరు రీసెంట్గా ధురేంధర్ మూవీ చూశారా
చూడలేదు
పార్ట్ వన్ ఆర్ పార్ట్ రెండిట్లో ఏ ఒక్కటి చూడలేదా చాలా బాగుంది మీకు వీలైతే సమయం ఉన్నప్పుడు ఇప్పుడు పార్ట్ వన్ మరియు పార్ట్ రెండు చూడండి ఒకసారి చాలా బాగుంది మన ఇండియన్ గురించి ఇండియన్ నేషనల్ స్పై గురించి చాలా బాగుంది
అలాగే అండి చూస్తా
మీరు రాజ్యసబ్ అన్నారు కదా నాకు రాజా పసాబ్లో విఎఫ్ఎక్స్ మీకు నచ్చాయా లేకపోతే అందులో ఏమన్నా పొరపాట్లు అలా ఇలా ఏమైన్నా ఉన్నాయా
హసప్ మూవీలో విఎఫ్ఎక్స్ అంత నచ్చలేదు అంటే ఇట్లా బాడీకి వేరే ఇట్లా ఫేస్ అతికిచ్చినట్టుంది వేరేటళ బాడీకి ప్రభాస్ ఫేస్ అతికిస్తుినట్టుంది
ఓ అలా బాలేదంటారు కాస్త కొంచెం ఫాల్ట్ అయింద అంటారు మ ఆదిపురుష లో కూడా ఎత్తనే ఫాల్ట్ అయింది గురుతుందా
ఏ మూవీ అవునవును
పురుషు లో కూడా ఇలాగే ఫ్లాప్ అయింది ఆది పురుష మీద మీ అభ
ఆది పరిష మ ఎడ మ మొత్త విఎఫ్ఎక్స్ మొత్తం ఫెయిల్ అయిపోయింది అంత ఆ బాలేదు విఎఫ్ఎక్స్ స్టోరీ కూడా అది మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తారు సాటిస్ఫై కాలే
ఓ అంటే మొత్తానికి మీరు ఆమోస్ఫక్ బాలేని మూవీస్ సాటిస్ఫై కాాల అంటున్నారు
అవును
నేను రీసెంట్ గా చూసిన మూవీస్ లో దురేంందర్ అనేది చాలా బాగుంది మీకు గుర్తుందా టూ థౌజండ్ సి
ఆ అవును
టె సడన్ గా మనకు నైట్ కి నైట్ న్యూస్ వచ్చింది ముందు నుంచి ప్లాన్ లేకుండా అది అది ఎందుకో మీకేమన్నా తెలుసా
లేదు తెలియదు
అది మనకు ఈ దురేంధ్ర మూవీలో చూపిస్తారు అంటే దానికి దీనికి లింక్ యాక్చువల్ గా మనకు అట్లా చేయి చేయనికి రీజన్ ఏంటంటే పాకిస్తాన్ నుంచి మనకు సిక్స్టీ సిక్స్టీ థౌజండ్ క్రోడ్స్ అనేటిది మనకు ఫేక్ మనీ మన ఇండియాలోకి పంపిద్దామని ట్రై చేస్త్
ఆహ
ఇక్కడ మన స్పై ఎ తెలుసు ని మన ఇండియాకి చెప్తే మనయి ఓ ఇండియన్ ఆర్మీ అక్కడ పోయి ఉంటె ఎట్లా ఉంది అసలు సీక్రెట్ ఎట్లా మిషన్ చేస్తాడు అనేది ఒక అక్కడ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాడు అతను సో అందు లో ఉంటుంది సో వీళ్ళుం చేస్తారంటే అంత మనీ మనకి ఇప్పుడు ట్రాన్స్ పొద్ అయితుంది అంత అంటే సిక్స్టీ థౌజండ్ కోడ్స్ వేస్ట్ అయితే ఎట్లా అని చెప్పేసి ప్లాన్ వేసి చెప్పేసి ప్లాన్ంంటే టాల్ రెడీ ప్రేణ్ ఫ్రెండ్ అయి ఉంటాయి కదా ఆ ప్రింట్ అయిన నోట్స్ లను నువ్ ఆప్ చేపలేం కాబట్టి అదే ప్రింట్ అయిన నోట్స్ని మనం బ్యాన్ చేసేస్తే బాగుంటుంది కదా అన్న ప్లాన్తో నైట్కి నైట్ బ్యాన్ చేసేసిర ఆ నోట్స్ని అప్పుడు ఇండియాలో ఉన్నయి చెల్లవు వాళ్ళు అన్ని చేసినా బయట కూడా చెల్లవు అది మెయిన్ ప్రొసీజర్ మనకు మూవీలో
ఆ ఆ అంటే ఇప్పుడు ఆ సిక్స్టీ క్రోర్స్ కి
సిక్స్టీ థౌజెడ్ కోడ్స్
సిక్స్టీ థౌజండ్ క్రోడ్స్ కి కోసం ఇడ బ్యాన్ చేసేషిరు
బ్యాన్ జేసేయిన్రద్ మేల్ చాలా బాగుంటా సాబ్ పైంగ్ గాని చాలా బ్రూటల్ గా ఉంటుంది చాలా డేంజరస్ గా ఉంటుంది చాలా ట్విస్ట్ లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంటుంది మామూలు ట్విస్ట్ కాదు అసలు హైలైట్ గా ఉంటుంది
అవునా వీలైనప్పుడు చూస్తా
అదే మీరు మూవి చూస్తే మీకు అరామ అవుతుది ఇంకా మీర ఏమైనా అడగాలాా
మీరు ఇంకేమన్నా మంచి సినిమాలు చూసిర చూసి రికమెండ్ చేయ్యడి నాకు చూడ్డానికి
ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే దురంధర్ చూడండి భగత్ సింగ్ నార్మల్గా వన్ టైం వాచ్ చూడొచ్చు కానీ మీకు ఫ్రీ ఉన్నప్పుడు మీరు దురంధర పాటు వన్ చూడండి టూ చూడండి మీకు తెలుగులో వాళ్ళ బుల్గా ఉంది అండ్ హిందీ లో కూడా అవైలబుల్ గా ఉంది
ఓకే
చది అనుండి హిందీలో చూడొచ్చు లేదంటే తెలుగులోనే చూడండి ప్రత్యేకమైన డైలాగ్స్ కానీ అవి ఇవి వాటి కోసం తెలుగులో చూస్తా అంటే తెలుగులోజు చూడండి అది సెట్ అయిపోతుంది అయితే మనకు మీకు కొత్తగా రిలీజ్ అయ్యే మూవీస్ ఏమన్నా తెలుసా రిలీజ్ ఫ్యూచర్ లో ఇప్పుడు కొత్తగా మూవీస్ రిలీజ్ అవు గదా
ఆ మూవిస్ ఏ మన పేలు చెప్ప పర్వతారా కొంచెంలిస్ట్
అంటే ఇప్పుడైతే అద ఒక టాక్సిక్ అని ఏదో వస్తుంద అని అంటున్నారు ఇ ఎప్పుడు వస్తదో తెల్వది
ఆ మీకు పెద్ది మూవీ తెలుసా
ఆ రామ్ చరన్ ది
అదే ఇప్పుడు మనకు కాలేది ఇప్పుడు నెక్స్ట్ మంత్ మనకు ఆ పెద్ది మూవీ వచ్చేస్తంది సది ఆ తర్వాత ఇంకా మనకు టాక్సిక్ మూవీ ఉంది ఆ తర్వాత మనకు పారడైజ్ మూవీ కూడా ఉంది తెలుసా ఈ లైన్ అప్ మీకు
అ లేదు తెలిదు
సో ఇలా మూవీస్ చాల క్లాష్ క్లాష్ యాక్చువల్ గా అన్ని ఉగాది పండుగ రోజే మార్చ్ నైన్టీన్త్ రోజే అన్ని ఒకటే రోజు ఒక టెన్ మూవీస్ రిలీజ్ చేద్దాం అనుకున్నాడు
ఓ
కి భయపడి అందరూ పారిపోయారన్నమాట
ఆహా
ఎందుకంటే దురేంధర్ కి అంతా ురేంధర్ జస్ట్ ఫోర్ డేస్ లోనే థౌజండ్ క్రోడ్స్ వచ్చేసి సయి తెలు సా మీకు ఆ విషయం
అ లేదిదు
బాగుందన్నమాట మూవిీ
ఓ
మీరింకా మీ ఫేవరెట్ మూవీస్ కేజిఎఫ్ అన్నారు కదా ఇంకా ఇంకా అది కా కే
ఏకా ఆ ఏం లేవు
మీరు స్పోర్ట్స్ ఆడతారా మీరు ఎలాంటి స్పోర్ట్స్ ఆడతారు
ఆ నేను క్రికెట్ వాలీబాల్ ఎక్కువగా ఆడతాను
ఓకే క్రికెట్ వాలీబాల్ వాలీబాల్ మీరు ఏ పొజిషన్ తీసుకుంటారు
గార్డింగ్
ఓకే ఓకే చాలా బాగుంట ఉంది వాలీబాల్ అండ్ అలాగే మీరు స్పోర్ట్స్ కూడా ఏమైనా చూస్తారా క్రికెట్ లాంటివి
అవి కూడా చూస్తాను
ఇప్పుడు రీసెంట్ గా మన ఇంకా వంటి టూ డేస్ లో అనుకుంటా మన ఒక ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది మీకు ఐడియా ఉందా మీకు మీకు ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏమో మే తెలుసుకోవచ్చా
టీమ్ సిీఎస్క ఏనంతా
ఎస్ అన్నమాటఎస్కు ఇష్టం మనకి సిఎస్కే జెర్సీ వచ్చేసి ఎల్లో కలర్ కదా ఆ రయిట్ రయిట్ ర నకు ఐపిఎల్ లో ఉన్న టీమ్స్ నేమ్స్ ఏమైన్నా తెలుసు ంటే చెప్తారా ఒకసయి
ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంస్ పంజాబ్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా కొల్కత్తా నైట్ రైడర్స్ ఆ ఢిల్లీ క్యాపిిటల్స్ అ
ఆ
రాజస్థాన్ రయల్స్
ఇప్పుడు మీకు మీకు తెలిసిన పెద్ద స్పోర్ట్స్ చెప్పండి అందులో ఎక్కువ ప్లేయర్స్ ఉండిండాలి మీీకు తెలిసిన పెద్ద స్పోర్ట్స్ అందులో ప్లేయర్స్ ఎక్కువ అయి్య ఉంటారు ఏదో చెప్ప
అది బోట్ మీ రా బోట్ మీ రా ఇలా బోటింగ్ చేసారు కేరళ సైడ్ ఆగేం
ఓకే ఓకే ఓనంప్పుడు జరుపుకుంటారా గేమి దాని తర్వాత మీకు తెలిసిన స్పోర్ట్స్ ఏమన్నా ఉన్నాయాో దాని తర్వాత అది
వచ్చ
యితే ఓకే మనకు క్రికెట్ లో వచ్చేసి లెవెన్ ప్లేయర్స్ ఉంటారు అది మీకు తెలిసిందే కదా
అవును
మనకు తగ్గఫర్ తర్వాత క్రికెట్ అని నేను అనుకుంటున్నా ఇ ఎక్కువగా గేమ్స్ ఆడేదంటే క్రికెటే కాబట్టి క్రికెట్ అన్నా దేశం
అవును
సరే సరే నాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు
ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ
అకే